హలో హలో ఇనిపిస్తుందా
హలో
బాన్నారా హలో బాన్నావా
బాన్నా మేడం మీరు బాన్నర
మ్మ్ బాన్నాను తిన్నావా
తిన్నాను మేడం చెప్ప చెప్పండి మేడం ఎమ్మా ఇప్పుడే వచ్చినాన హాస్పిటల్ పొయ్యి
అవునులే ఇంటి దెగ్గర ఉన్నావా
ఆ ఇంటి దగ్గరే ఉన్నా
ఆ బాన్నారా అమ్మనాన్న అంతా
మ్మ్ బాగున్నారు బాగున్నారు మేడం మీరందరూ బాగున్నారా ఆ చేసి చేసిండా మేడం ఇబ్బుడు మేలు కొంచెం
ఆ అదే వాయిస్ డల్ గా వినిపిస్తాంది
చేసిండ తగ్గింది మేడం కొంచెం
మ్మ్ అంటే ఇప్పుడు ట్రైనింగ్ కి వెళ్తాన్నావా అయితే హాస్పిటల్కి అయిపోతుందా ఈ ఇయర్ నీకి
పోతుంది మేడం పొద్దున్న నైన్ కి స్టార్ట్ అయితుంది నైన్ టు టెన్ క్లాస్ ఉంటుందా మళ్ళా టెన్ నుంచి వన్ వరకు హాస్పిటల్
ఆహా
వన్ కి లంచ్ బ్రేక్ మళ్ళా టూ కి పోళ్లా ఫోర్ కి ఇంటికి వస్తా ఫోర్ థర్టీ అయితుంది వచ్చేలో చెప్పల్లా
మ్మ్ అవున్లే
మీరు మేడం
నేను ఇంటి దగ్గరే ఎక్కడ పోను
మ్మ్ హు సారు ఆంధ్రూ బాన్నారా
మ్మ్ బాన్నారు నేనెక్కడ నేను మామిడికాయి చట్నీ చేస్ సి అన్నం చేసినాను తిన్నాను మ్మ్ ఇ వర్షం వస్తాన్నికి వర్షం వస్తాన్న మీకి
లేదు మేడం మట్లనే నాలగంట పూస్ పోయింది గాలోస్తంది
మ్మ్ ఇక్కడ మాకి కొద్దిసేపు వాన పడింది ఇంగా మళ్ళీ పల్లేదు
మ్మ్ అందుకే బయటె కూర్చున్నా నెట్వర్క్ రాలేదు రాదా ఇంట్లోకి జియో
అవున్లే
అందుకే ఫస్ట్ వినపల్లే కొంచెం సేపు
మ్మ్
ఎవరా ఏడుస్తన్నరు ఎంత పిల్లలంతా
పిల్లలు పిల్లలు బయట ఆడుకున్ ఆ బావున్నారు మేడం
మ్ వచ్చిందార హల్డేస్కి
ఆ వచ్చిండ్రి వచ్చింది కొన్ని రోలు వుండేసి మళ్ళీ వెళ్ళిపోయినారు
అవునులే
నువ్వు ఈ మధ్య ఖాళీ జేయడం లేదు నాకి
ఇవే అయిపోతుంది మేడం చాలా అయిపోతుంది ఇంటికి వచ్చే లోపల
అవున్లే
ఏదన్నా నోట్స్లు ఉంటాయా రాస్కుండేవి
అవున్లే
వంగిదే ఎమ్దయింది.
మ్ హు కా ఇది క్లైమేట్ కూడా సరింగా లేదు
అవును మేడమ్ ఎవ్వురికి చూసిన దగ్గు జలుబు జ్వరాలు ఇవే ఇవే ఇవే
అవునవును మ్
ఆడ చుస్తా ఉంటాం కదా హాస్పిటల్ల్లో ఎవ ఎవరు జూసినా ఇవే టైఫాయిడ్ డెంగ్యూ మలేరియా టెస్టులు రాసిస్ సన్నారు జరానికి
అవున్లే ఇంగ నీకంతా బా ఎక్స్పీరియన్స్ అయిపోతది హాస్పిటల్లో
ఎక్స్పీరియన్స్ అయిపోతది మేడం
మ్మ్
అ
అట్లే ఎవోటి జాబ్స్ వస్తే టెక్నిషియన్స్గ అట్ల
అవును మేడం ఇన్ని రోజులు నేను ఖాళీగా ఉంటి
అవునా
అంటే సిక్స్ సెవ సిక్స్ మంత్స్ మ్ అదే సిక్స్ మంత్స్ ముందు టూ ఇయర్స్ వరకు ఖాళీగ తె అది మనం వదిలేసిన తర్వాత
అవునవును మ్ మళ్ళీ పిల్చలేదా సార్ వాళ్ళు పిలిచినారంటివి కదా ఒసారి
మళ్ళా తుల్సి సార్ ఒక నెల రోజులు వర్క్ ఉందిరామ్మ నెల రోజులు ఎట్లా పోల మేడం
ఆ నెల రోజులు ఎట్లా పోతారే చిత్రం
ఏమన్నా అడిగే పద్దతి నెల రోజులే ఉంటుంది రామ్మ అని చెప్పా ఎదల్ ఎస్స మా న్నాన వద్దన్నార్లే అని
అంతేలే మ్
అ
సిక్స్ మంత్స్ అన్నా కాదు కనీసము ఇట్లా వన్ ఇయర్ అన్నా కాదు వన్ మంత్ అంటే ఎట్లా పోతారా
సరే మేడం
వన్ మంత్ త్ అంటారు ఇంగ వన్ అండ్ హాఫ్ మంత్ చేపించుకుంటారు వన్ మంత్ సాలరీ ఇస్తారు ఏం చేస్ ఉం వాళ్ళు అట్లే చేసేది నన్ను అట్లే ఇరికిచ్చాలని చూసినారు ఇంకా ఆ నాకేం పిలిచ తెలియదు ఇంకా నేనే ఆసలంగా ఫోన్గాని చేయలే వాళ్ళకి ఉం మేడమే ఒకసారి ఫోన్ చేసిందా
కృష్ణజా
కృష్ణజా మేడం చేసిందా ఇంకా అవెవో ఫొటోస్ అడిగింది అవి నేనంతా నా మొబైల్ ఏం లేవు మేడంమ్ అన్ని అక్కడే సిస్టమ్ లోనే ఉన్నాయని చెప్పిన ఉం ఇంకా నా మోబి మొబై లో ఉన్నవన్ని పెట్టేసినా ఆమెకి మళ నాది మొబైల్ లో డేటా మొత్త మొత్తం అంతా ఎక్కువైపోయి స్టోరేజ్ మొబైల్ హ్యాంగ్ అయిపోతుంది ఉం అనేసి ఇంక అన్ని పెట్టేసినాను ఉం అ సిస్టమ్ లోనే అన్ని న్నాయి మేడం అంటే ఇంగ సరిలే సరిలే అని చెప్పేసింది
హు హమ్ ఇప్పుడు ఇంకా పెట్టినారేమో
ఆ ఇంక ఇప్పుడు ఇంకా ఉన్నాయి ఎంటి ఎంటి వో ఉన్నాయి అబ్బా ఆ రెండు మూడు ఇన్స్టిట్యూట్లు రెండు ఇన్స్టిట్యూట్లు ఏమో ఓపెన్ చేసినట్ ఓ వాళ్ళదే మేడం వాళ్ళు అది ఇంకా రన్ చేస్తున్నారు కదా అట్లే మనకి కేమో తీసేస్తా అని చెప్పినారు
ఆ అదే కదా మేడం అట్లా అంటేనే కొంచెం మానేసినాము కొంచెం
ఆ కొద్ది రోజులే ఉండేది అది ఇది అన్నారు మళ్ళ అట్లే రన్ చేస్తున్నారు
హూ హమ్
ఉం మళ్ళా పిల్లలుంతా వచ్చినారు మళ్ళీ అంతా ట్రైనింగ్ల అన్ని సేమ్ అదే మనం ఎట్లా చేసినాం అదే ట్రైనింగ్ రాగా రన్ అయ్యంది మళ్ళీ ఇప్పుడు ఉందో లేదో తెలియదు వేరేవైతే ఉన్నాయంట దాంట్లో వేరేవంటే ఇవి అవి ఏమి అకౌంటింగ్ ఇంకేమో ఉంటాయి చూడు తల అది ఏమో సీఏ చదువుతారు కదా సీఏ వాళ్ళు చార్టెడ్ అకౌంటింగ్స్ అట్లావన్నీ ఆ దానికి సంబంధించినవన్నీ చేపిస్తున్నారు వాళ్ళ
ఉం చెప్పిచీ కొన్నలే
నాక ఎట్లా తెలిసిందంటే సార్ అన్ని స్టేటస్ లో పేడుతుంటాడు
స
ఈ వేకెన్స్ ఉన్నాయి ఆ వేకెన్సీ ఉన్నాయి జాయిన్ కండి ఇట్లా అన్నీ అప్పుడు ఓసారి డౌట్ వచ్చింది ఇంకా రన్ అయితుందని తెలిసింది
ఉం చీజకలే అ నాగానీ సార్ అస తా సయల మేడ తుసి సార్ వధరి వదరి
అవునా
స
కానీ మంచోడు సార్
ఆ మంచోడే ఎందో ఆసారు వదిలేయి అట్లా సచివాలయం జాబ్ కిి అప్లయ్ వస్తే నేను ఎళ్ళిపోతా సార్ అని చెప్పింట్నా. ఎవురచ్చి అమ్మయా నా తలకాయ్ తిన్నాడు మేడం. ఎవరు వచ్చినా కానీ ఆ పాప సచివాలయం ఎసుకుంటుందంటా. అవ్వప్ ఎవ్వరొచ్చినా చెప్తనే ఉంటాండ మేడం.
అవును ఇంగా అందుకే ఆ సారి నోట్లో ఎ మనం ఏ విషయం అయినా చెప్పకూడదు. చెప్పినామం టే ఇగా అదే పట్టుకుంటాడు. దాని గురించే చెప్తుంటాడు అందరికీ.
హ్
ప్రిపరేషన్ అయితాంది. అట్లా చేస్తాంది, ఇట్లా చేస్తాంది అని చెప్తున్నాడు గొప్పలన్నీ. మనం ఆడ చేసింది ఏం లేదు. మనం అనుకునింటాం అంతే. అట్లాన్ని మాట్లాడతారు సార్. ఇంకేం కులాయి చెప్పాలి. ఆ ఆ బానే ఉండుండి అట్లే ఉండింటే బావుండిందో ఇంక మధ్యలో ఆ ఆ చెప్పు చెప్పు ఏమి?
బ్యూలో మేడం వదిలేసా ఫస్ట్.
అవునా ఇంకా ఆ మేడమే అక్కడ మెయిన్ అంతా, ఎవరు అస్సలు చేయరు వర్క్. ఆ మేడమే కూర్చొని చేస్తుంటది. ఎప్పుడు హ్ ఎవరు ఉంటారు ఆడ, ఎవ్వరే కాని ఉండరు. ఏదన్నా గానీ ఇంకా ఆ మేడంకే చెప్తారు. అవునవును.
హ్
ఇంగా సారు గాని మేడం గాని అన్నీ ఆ మేడం కే చెప్తారు. ఇంగ ఆమె ఒకటే కూర్చొని చేసుకుం టా ఉంటది. మనం అన ఇట్ల బయట తిరుగుతం కదా కాసేపు ఆ మేడం రాదు చూడు. అ అందుకే ఇంగా ఆమెకు ఇంగా ప్రెజర్ ఎక్కువయ్యి వదిలేసినట్లుంది. వాళ్ళి చ్చే ఓ పది వేలకి పదఐదు వేలకి అది ఏమైతది.
అదే ధర్మారం నుంచి రావాళ్ళ పాపము.
పొద్దున్న వచ్చి మళ్ళ ఈ సాయంత్రం మళ్ళా ఆటోకి పోవాల, మళ్ళా బస్ ఎక్కాల.
అందుకే వాళ్ళ బెంగళూరు లోనే ఎదో జాబ్ చూసుకిందంట.
అవునవును ఫోన్ చేసింటదా నీకీ ఆ మేడం.
చాలు ఒక వన్ ఒక సెవెన్ మంత్స్ ఒ ఎయిట్ మంత్స్ అయితాంది ఫోన్ చెయ్యక. అప్పుడు చేసిండే. నేనే ఒసారి చేసుంటి అంతే ఇంగ మళ్ళ ఇంగ ఏం చేయలేదు మేడం. ఎంలే
కే ఫోన్ చేసేది ఇంకెవరికి చేయను.
అవున్లే మేడమ్.
ఉ సార్ ఇంకా సార్ ఇంకా మేడం ది బర్డే అయితే గినా స్టేటస్ లో పెట్టింటాడా మ్యారేజ్ డే అట్లా దాళ్ళకోటి విష్ ఆ దానికో టి విషెస్ చెప్తాను మేడం థ్యాంక్స్ మా అన్ పెడతడు సార్ మెసేజు ఇంగ అంతే ఇంగ ఏం మాట్లాడేదిలే
ఆ సార్ దండి గొస్తాంటది సాల్రి
వస్తుంటాది ఆడ ఈడ ఆ సారితో తిప్పుతాడు ఈ సారితో తిరుగుతాడు ఆ తిన్నానికి కానీ రెస్టారెట్కి వాళ్ళతో పాటు ఇళ్ళతో పాటు వెళ్ళిపోతాడు ఖర్చులన్నీ మిగిలిపోతాయి సారికి
ఆ
బా మాటలు బాగా మాట్లాడతారు మేడం
అ ఆ అవును ఎవరి నెట్ల మెప్పియాలనింటాడు
అవును అవును ఆ పిల్లలు జాయిన్ గా మ నేను నె అనే పిల్లలు అ జాయిన్ అయటట్ల జేత్తాడు
అవును సరే కులాయి ఉంటా మరీ చేస్తా
ఆ సరే మేడమ్
ఆ